హాయ్ అండి బా
హలో
హలో
హలో అండి నా వాయిస్ అనిపిస్తుందా అండి
ఆ
మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయినట్టు అనిపించిందండి అంటె ఇప్పుడు క నార్మల్గానే ఉంది బాగున్నారా అండి అంటే మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయి వస్తుందండి
ఇప్పుడు ఓకే నా అండి
ఆ ఓకే అండి ఇప్పుడు బానే ఉంది
ఓకే చెప్పండి ఏం చేస్తున్నారు
నేను నేను కూడా ఖాళీగానే ఉన్నానండి
అవునా
తిన్నారా అండి
తినలేదండి మీరు
అంటే నేను మార్నింగ్ తిన్నానండి ఆఫ్టర్నూన్ కుకింగ్ అవుతుంది అయ్యాక తింటాను అనమాట
ఓకే
ఉమ్ మీరు వర్కింగా స్టడీ ఇంగా అండి
స్టడీ ఇంగే అండి
స్టడీ ఇంగ్గేన ఖాళీ టైమ్ లో ఏమన్నా చేస్తూ ఉంటారా అండి గేమ్స్ ఆడడం గానీ లేకపోతే ఆ మమ్మీ తో మీతో మాట్లాడం గాని ఇలాంటివి
హు చేస్తూ ఉంటానండి
అవునా అండి మోస్ట్లీ ఆడతారండి మీరు
నేను ఎక్కువగా ఫ్రీ ఫైర్ ఆడుతాను అలానే హై
ఆ అవునా అండి నేను కూడా ఫ్రీ ఫైర్ బాగా ఆడతానండి ఫ్రీ ఫైర్ అప్పట్లో చాల మా ఫ్రెండ్స్ తో కలిసి
హమ్ అవునండి నాకు మరి అంతగా రాదు బట్
ఉ
ఉహు అవునా అండి ఇంగా అండి ఏం చేస్తూ ఉంటారు
చెప్పండి ప్రస్తుతానికి నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా
వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారా మీరే చేస్తార అండి కుకింగ్ ఇంట్లో
ఈ రోజు మా మమ్మీ ఫిష్ కర్రీ చేసిందండి నాక ఎందుకు అది తినబుద్ధి కాట్లేదు సో ఇంట్లో సోయా మిల్క్ మేకర్స్ ఉన్నాయి మిల్క్ మేకర్ పులావు చేసుకున్నామని ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న
అవున ఉ అయితే కరెక్ట్ టైంకే చేసాను అన్న మాట మీరు మంచిగా కుకింగ్ చేస్తున్నారు నేను గూడ మీద ఉన్నాను
అవునా అండి
అవునండి మా ఇంట్లో కూడా కుకింగ్ అవుతుంది ఇంకా అయిపోలేదు అందరు మంచి హంగరీ మీద ఉన్నారనమాట వండగానే తినేద్దామని
ఓకే
అవునండి ఇంకా జనరల్గా ఔట్డోర్ గేమ్స్ ఏమైనా ఆడతారా అండి
అర్ధం కాలేదండి
అఔట్ డోర్ గేమ్స్ అండి ఏమన్నా నార్మల్ గా క్రికెట్ గాని షటిల్ గాని ఆడుతూ ఉంటార
ఉహు మంచిదండి ఆ
ఆ తెలుసండి తెలుసండి
ఓ
అవునా అండి మేము కూడా చిన్నప్పుడు బాడేది అనమాట తాంబూలాం మా కాలనీలో నేను మా డాడీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తే అలా కొంతమంది చిన్న పిల్లలందరం కలిసి ఆడుకునేదన్న మాట తంబులా
ఆ మీ ఫేవరెట్ గేమ్చ్చసి ఏంటండి
నా ఫేవరెట్ గేమ్ ఫేవరెట్ అంటూ ఏం లేదండి అన్ని ఆడుతూ ఉంటాను అన్నమాట ఆ ఎక్కువ క్రికెట్ ఆడడం ఇష్టం అండి కనీ అదే ఫేవరెట్ అని కాదు అన్ని ఆడతా
ఓకే అండి
అవునండి మీరు డిగ్రీ చేశారా బీటెక్ చేశారా
డిగ్రీ అండి
అవునా అండి మీకు ఎన్సిసి అని ఉంటాదా అండి ఏమైనా
ఆ ఉంటుందండి నేను ఎన్సిసి క్యాడెట్ నీ
అవునా అండి ఎన్సిసి క్యాండిడేటా ఓకే ఓకే ఏ బ్యాచ్ అండి మీరు
నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ బాచ్స్ అండి
ట్వంటి త్రీ టు ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఆ ఓకే ఓకే మీకు బ్యాటిల్కి ఏమైన్నా నేమ్స్ ఇస్తారా అండి ఇట్లా ఎన్సిసి మీద
అవునండి బాటిల్స్ ఉంటాయి నావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నాది ఆర్మీ మిందా అండి
ఉమ్ హు ఎన్సిసిలో బాగా ఎంజాయ్ చేశారన్నమాట మీరైతే
చాలా బాగా ఎంజాయ్ చేసినానండి
అవునా ఓకే అండి ఓకే
క్యాంప్స్ ఉంటాయి మాకు టెన్ డేస్ క్యాంప్స్ లో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది
ఆ అయితే బాగా ఎంజాయ్ చేసారనమాట డిగ్రీలో క్యామ్స్ చేసుకుంటా
అవునండి
అవునా అండి ఇంకా అండి ఇంకా ఇలా అంటే ఎన్సిసి లో ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారా
ఆ ఎన్సిసీ ద్వారా నాకు దాదాపు చ ఒక ఫోర్ మెంబర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారండి
అవునా అండి ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిదండి ఈ ఎన్సిసి అంటే నాకు కొంచెం అర్థం కాదండి అంటే ఎన్సిసి దేనికి చేస్తారు స్కూల్లో అయినా కాలేజ్ లో అయినా
అది మనకి ఫర్దర్ గా కానిస్టేబుల్ గాని గవర్నమెంట్ జాబ్స్ కి స ర్టిఫికెట్ యూస్ అయితాదండి మార్క్స్ అడైతే ఎక్స్ట్రా మార్క్స్ అడిషన్ మార్
ఆమ్ దాని కోసమా అండి ఓకే
ఎప్పుడు ఎవరికన్నా పిఎఎస్ కోచింగ్ తీసుకోవాలన్న దానికి చేసుకొనికి యూస్
ఉహు మీరు జనరల్ గా ఇండిపెండెన్స్ అప్పుడు బ్యాటిల్లు అంటే పరేడ్ కి వెళ్తారు కదండి హలో హలో హెలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ అదే అండి మీరు జనరల్గా ఇండిపెండెంట్ డే అప్పుడు పరేడ్ మీకు చేంకి వెళ్తు తార అని అడిగానండి
ఆ వెళ్తామండి మార్నింగ్ ఫైవ్ వరకు ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ కల్లా కాలేజ్ లో ఉండేలాగ చూసుకోవాలండి జూనియర్స్ ని కానీ మేము సీనియర్స్ అయితే జూనియర్స్ ని చూసుకోవాలి
హ అవునా అండి మీకు ఇండిపెండెన్స్ డే అప్పుడు కారం పోట్లం ఇచ్చార అండి
అ అవును ఇస్తారండి లడ్డూ విత్ మిక్స ర్
ఆ అంటే తప్పుగ అనుకోకండి మాకు ఇండిపెండెన్స్ డే అప్పుడు మేము పోయేది అందు కే అండి చాక్లెట్స్ తీసుకోనినికి కారా పొట్లం తీసుకోనినికి
ఆ చిన్నగ ఊన్నప్పుడు నేను కూడా అండి వెళ్లేదు ఇకపోతేకిగా ఎన్సీసి జాయిన్ అయినాక ఒక యూనిఫామ్ ఐరన్ చేసుకుని వేసుకుొని డ్రెస్లు చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటది
ఆ అవునండి అవును నేను కూడా వయిట్ డ్రెస్ అయిరన్ చేసుకొని వేసుకొని స్కూల్ క వెళ్ళేటప్పుడు నాకు కూడా ఉమ్ భలే ఉంటది అండి
మనం ఆ రోజు స్పెషల్ గా అందరు ఎన్ సి సి క్యాండీస్ నె చూస్త ఉంటారు అ ఒక లుక్ వేరే ఉంటది చూే గాని గాడి అనుకుంటా ఉంటారు
అ ఎలార మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఇలా జరిగిందా అండి ఇండిపెండెన్స్ డే రేపనంగా మీ మమ్మీ మీ వైట్ డ్రస్ ఈ రోజు నైటే ఉతుకడానికి వేసి
అవునండి చాలా సార్లు జరిగింది
చాల సార్లు జరిగింద నాకు చాలా సార్లు జరిగిందండి అలా నేను మా స్కూల్లో చాలా సార్లు తిట్లు కూడా తిన్నాను ఉమ్ అవునండి
అవు
హెలో అండి
చెప్పండి బాబు సౌండ్ వినపడుతుంది
అ అంటే మా బాబు కొంచెం సౌండ్ చేస్తున్నారు సడన్ గా అందుకు స్వారీ అండి ఏమన్న డిస్టర్బెన్స్ గా ఉందా అండి
లేదండి
లేదాండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉన్నారా అండి
ఇప్పుడు లేరండి అప్పుడు ఇగ మా అక్క కొడుకు ఉండేది కనిగా స్కూల్కి వెళ్తున్నాడు ఇక్కడ ఉండట్లేదు హాలిడేస్ అప్పుడు వస్తు.
అవునా అండి మా మా ఇంట్లో కూడా మా అక్క కొడుకే అండి చాలా టైం పాస్ అవుతది తను ఉంటే మా ఇంట్లో
అవునా
మా ఇంట్లో అందరికి తన వల్లే టైం పాస్ అవుతుందండి
కవు
అయ
మాకు మీ ఫేవరెట్ నాన్ వెజా వెజా అండి
మాది నాన్ వెజ్ అండి అంటే నా ఫేవరెట్ ఎక్కువ వెజ్ అండి కానీ నేను నాన్ వెజ్ గూడా తింటాను
ఓకే
మీరండి మీ ఫేవరెట్ కర్రీ ఏంటి
నాన్ వెజ్ అండి చికెన్ బాగతింటాను నేను
అవునాండి అంటే మీకు చికెన్ వొండడం వచ్చా అండి
ఆ వచ్చండి వండుతాము నార్మల్ గా లేక్ చాలా క్వాంటిటీ అంటే వండడానికి రాదు ఒక ఫోర్ మెంబర్స్ క్ ఫైవ్ మెంబర్స్ గట్ల అంటూ వండుతానండి
అవునా అండి ఒ
ఒక టూ కేజీస్ వరకు ఉండొచ్చు
ఓకే అండి మంచిదండి వండితే అలా నా గూడా వంటవచ్చు
మీరు ఎక్కువ ఏది బాగ చేస్తారండి
నేను చికెన్ కర్రీ వండుతానండి సాంబార్ గూడా వండుతాను బగారా రైస్ గూడా చేయడం వచ్చు ఇలా కొన్ని చిన్న చిన్న థింగ్స్ వొండడం బాగొచ్చండి నాకు
ఓకే
కాని ఇంకా అండి అంటే మీరు మీ మమ్మీ గారితో బాగా మాట్లాడుతూ ఉంటారా అండి ఖాళీగా ఉన్నప్పుడు
చాలా అండి నే మా మమ్మీ నాపైనా జోక్స్ వేస్తూ ఫన్నీగా నన్ను రోస్ట్ బాగ చేస్తది
ఫ్రెండ్స్ కంటే బాగా మా మమ్మి నన్ను రోజు చేస్త నా ఫ్రెండ్స్ ఇంకా ఆడైతే ఇంకా బాగా రోజు చేస్తదండి నా ఫ్రెండ్స్ ఆడైతే వాళ్ళతో పాటు
అవునా అండి అయితే మీ మమ్మీ చాలా మంచోరు అనమాట మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని అర్థంమవ్ తుంది అయితే
అవునండి
అంతే అండి ఆడపిల్లలతో అమ్మ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే మనం అంత బాగుంటాం మన లైఫ్ అంత సెక్యూర్ గా ఉంటది
అవునండి చాలా బాగుంటుంది
హ అవునండి సరే అండి మరి ఆ థ్యాంక్ యూ అండి మాట్లాడినందుకు ఉంటానండి బాయ్ హలో
కట్ జేయండి
అది మీక్ కట్ ఆప్షన్ ఉంటే కట్ చేయరా అండి నాకు కొంచెం ప్రాబ్లమ్ చూపిస్తుంది నా ఫోన్ లో
సేమ్ అండి నాకు కూడా ఎందుకో అది రాట్లేదు